హలో ఆ చెప్పండి. ఆ ఉన్నా ఉన్నా చెప్పండి ఏం చేస్తుర్రు. ఏంటండి ఇప్పుడు వర్కు అయిపోయింది.
అంతేనా అదేగా ఫెస్టివల్ కదా ఎట్లా ఉంటున్నారా ఫాస్ట్. తెంగు.
ఆ ఉంటున్నామండి ఫాస్టింగ్ ఉన్నారు కదా.
అదే అదేదే అదే ఎప్పుడు వస్తుంది ఫెస్టివల్ ఎప్పుడు వస్తుంది డేట్.
డేట్ ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్ తార్డ్ కి గుడ్ ఫ్రైడే వస్తుంది.
అదే అదేదేదే.
టర్ వస్తుంది.
అద్
ఫాట్టి ఫైవ్ డేస్ ఉండాలి కదా ఎ. త్రి వరకి ఏం దినం మండిగా.
ఉం అద్దె అదేదే ఔ
అట్లా ఉమ్ అట్లా ఉంటదన్నమాట ఏం తినకుంట అలా చర్చికిి వెళ్ళి ప్రేయర్స్ ఉంటాయి కదా అందరు మమ్మీ వాళ్ళందరు వెళ్ళి ప్రేర్. అందరెల్లి.
మహిళ అధిక. అంతేనా. అ అదే అదదదే. ఉమ్ ఉమ్ సౌండ్ మధ్యలో ఏమొచ్చింది అవును డిస్టర్బెన్స్ వస్తుంది ఎందుకంటే. కొంచెం టచ్ అయిపోయిందన్నమాట. ఆహా అట్లానే వచ్చిందన్నమాట ఔనా ఒకే పర్లేదులే ఆ. ప్రతి రోజు వెళ్తారండి.
ఆ ప్రతి రోజు ఎళ్తాం కదా. మార్నింగ్ ఇప్పుడు టెన్ కి స్టార్ట్ అయితే త్రీ వరకు ఉంటుంది.
అదెదే అంటే మధ్యలో లిక్విడ్స్ లాగా ఏమి తీస్
ఆహా ఏం తీసుకోమ్మ్ ఏం తీసుకోమ్మ్ ఏదన్న మరి ఇచ్ ఎక్కువ ఇబ్బందైయ్ టె వాటర్ తాగుతాం కొంచెం అంటె వాటర్ తాగి త్రీ తర్వా త ప్రేర్ జేస్కొనింత ఫుడ్డో లేకపోతే జ్యూసో ఏదైనా తాగేస్తామిగ
అదేదేదే ద్ అంటే డైలీ ఒక వన్ మంత్
ఆ వన్ టైమే మీలుంటుందండి
కొంతమంది తింటార్ కదా అ
ఆ తింట్రు అంటే అందరుండవ్ ఎవరిష్టం వాళ్ళదమ అందరు డాలని రూల్ లేదు కదా ఎవరు మనస్సాక్షి వాళ్ళకనమాట ఎవరిష్టం వాళ్ళది ఆ తీసుకోవాలి కదండి ఒక సి శారీ దీస్కున్నా ఏద్ తీస్ క్వాల్లి డ్రెస్ తీసుకునేదుందింకా ఉమ్ అట్ల మీదైందా షాపింగ్ అయిందా అవునా డైలీ నైట్ మీటింగ్స్ కూడుంటాయ్ ప్రేయర్ ప్రేయర్ మీటింగ్స్ ఉంటాయి అందరు ఇళ్లలో పెట్టు కుంటార్
అదే అదే దే దే అవునుంటరుదా ఉమ్
ఒక్కరింట్లో చర్చిలో ఉన్న వాళ్ళంత
అదే దే మా దగ్గర కూడా అయితుంటాయి మీరు ఆ అయితుంటాయ్ అయితుంటాయ్ అవున్ నైట్ పూటయితుంటాయ్ చాలా మంది చర్చ్కెళ్తారు అనమాట ఇగ
అదే అదే అదే అదే అందరు మీ ఫ్యామిలీ మొత్తం వెళ్తారా చర్చ్ కి అవునా మేము కూడా వెళ్తాము వెళ్తే ఇగ ఫాట్టీ ఫైవ్ డేస్ అయిపోంగనే కంప్లీటయిపోత ఫ్రైడే తోటి త్రాగి చర్ లో కూల్ డ్రింకిస్తారు టీ కి గుడ్ ఫ్రైడే రోజు ఆహా ఇస్
ఉమ్ ఫోర్ థౌసండ్ అదే దే దే దే ఇగ ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చేస్తుంటారిద్
అదే అదే ఎవరి వాళ్ళ వాళ్ళిష్టం ఓకేనా సరేనా మరి అ ఓకే అండి ఉంట ఓకే బాయ్